ఎలా ఉన్నావు
బాగున్నా నువ్ బాగున్నావా నువ్వు ఎలా ఉన్నావు
ఆ నేను కూడా బాగున్నా అక్కడందరు బాగున్నారా
అవును బాగున్నారా మీ ఇంట్లో
అయ్యో లాక్డౌన్ మెమరీస్ గుర్తొస్తున్నాయి
అవునా సరే అయితే ఈరోజు లాక్ లాక్డౌన్ గురించి మాట్లాడుకుందామా
ఆ మాట్లాడుకుందాం
ఇంకా లాక్ డౌన్ అనౌన్స్ చేయనప్పుడు మీ రియాచన్ ఏంది
ఫస్ట్ లో టూ ఆర్ త్రీ వీక్స్ హాలిడే లాగా అనిపించింది
అవునా నాకు అట్లా అనిపించింది నేను కూడా కొన్ని రోజులు రేస్ట్ దొరికిందని హ్యాపీ అయ్యా
కానీ దాని తర్వాత సిచ్యువేషన్ సీరియస్ అని అర్థమైంది
అవును కరెక్ట్ ఏ రోడ్స్ అన్ని ఏంటీగా ఉండడం చూసి షాక్ అయిపోయింది నాకు అయితే
నాకు కూడా యూజువలీ ట్రాఫిక్ ఉంటుంది కానీ లాక్డౌన్ లో రోడ్స్ ఆల్మోస్ట్ ఖాళీ కండేది
అవును ఇంకా స్కూల్స్ కాలేజెస్ మాల్స్ అన్ని క్లోజ్ అయిపోయింది
ఫ్రెం ఫ్రెండ్స్ తో కూడా డైరెక్ట్ గా కలవడం మిస్ అయ్యా
అవును నిజమే ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్ చాల గుర్తొచ్చేవారు ఆ టై లో
వీడియో కాల్స్ మన లైఫ్ లో ఇంపార్టెంట్ అయ్యాయి కదా
హ్మ్ అవును ఎగ్జాక్ట్లీ ఆ టైమ్ లో చిన్న ఇంపార్టెంట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ తో గ్రూప్ కాల్స్ చేస్తూ టైం పాస్ చేసేవాళ్ళం
ఫస్ట్ లో ఫన్నీగా అనిపించింది
హ్మ్ ఎందుకు
క్లాస్ రూమ్ బదులు బెడ్ మీద కూర్చొని క్లాస్ అటెండ్ చే చేయడం కొత్త ఎక్స్పీరియన్స్
ఆ అవును నిజమే
ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాయా
హ్మ్ చాలా సార్లు మిస్ అయినా నేనైతే
మ్యామ్ యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ అని ఎందరో చెప్పేవాళ్ళం
ఆ అవునవును అది చెప్పాక సరిపోయేది చాలా డిస్టర్బెన్స్ ఉండేది అది లా లాక్డౌన్ ఫేమస్ డైలాగ్ అనుకుంటా
ఒకసారి కెమెరా ఆఫ్ అని అను అనుకొని ఫ్రెండ్ డాన్స్ చేస్తున్నాడు
అయో అయితే
అవును అందరూ చూసారు నవ్వుకున్నారు
అవును చాలా ఎంబరేసింగ్ గా ఉండింటుంది అప్పుడు
లాక్డౌన్ లో ఎక్కువ టైం ఎలా స్పెండ్ చేసావు
నేనైతే మూవీస్ చాలా చూసిన బుక్స్ చదివాను అట్లే కుకింగ్ ట్రై చేశాను ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా చేసింటి
కుకింగ్ ఏం ప్రిపేర్ చేసావు
టీ ప్ర్రిపేర్ హ్మ్ మళ్ళీ టీ సక్సెస్ అదే ఫస్ట్ టీ ప్రిపేర్ చేసిన్న
తర్వాత
మళ్ళా టీ సక్సెస్ అయ్యాక నూడిల్స్ అవి చేసింటి
చెఫ్ అయితే నువ్వు
ఉ మరి నువ్వు ఏం చేసిన్నావు
నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నేను స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేశా
ఉహు అ చాలా మంది లాక్ డౌన్ లో హొబీస్ని డెవలప్ చేసుకున్నారు
అవును నిజం కొంతమంది అయితే డ్రాయింగ్ స్టార్ట్ చేశారు
ఆ ఇంకొంతమంది గార్డెనింగ్
కొంతమంది ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టారు
ఉమ్ నువ్వు వర్కౌట్స్ ఏమైనా చేస్తావా
ఫస్ట్ వీక్ చేసా
మళ్ళీ
మోటివేషన్ లాక్డౌన్ నుండి ఎస్కేప్ అయింది
సేమ్ నాకు కూడా అంతే
లాక్డౌన్ లో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాం కదా
ఉ అవునవును అదే కాపీకాస్ట్ థింగ్ అంటే లాక్డౌన్ లో పాజిటివ్ థింగ్
అవును కలిసి మూవీస్ చూసాము
ఉ అవును ఇంకా కలిసి గేమ్స్ ఆడటం మీల్స్ తినడం ఉ
ఫ్యామిలీ బోరింగ్ చాలా పెరిగింది వార్నింగ్
అవునవును కానీ కొన్ని రోజులు బోర్డన్ కూడా వచ్చింది
చాలా ఎక్కువ
ఉ ఇంకా విండో దగ్గర నిలబడి బయట చూస్తూ ఉండేవాళ్ళం
ఇప్పుడు నార్మల్ అవుతుంది అని ఆలోచించే వాళ్ళం
ఉమ్ కరెక్ట్ ఇంకా ఆమ్ అవునవును కరెక్ట్ ఇంకా ఫెస్టివల్స్ కూడా చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం
అవును క్రౌడ్స్ లేకుండా ఎవరు లేకుండా ఫ్రెండ్స్ తో హ్యాపీ లేకుండా
అవునవును ఇంకా అది ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అవన్నీ ఆన్లైన్ లో జరిగేవి ఆ టైమ్ లో
వీడియో కాల్స్ లో కేక్ కట్టింగ్ మాత్రమే చూస్తాం కానీ అది కొత్త ఎక్స్పీరియన్స్ కానీ మనం తినలేము దాన్ని
అవును కరెక్ట్ ఇంకా లాక్ డౌన్ లో నేచర్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది కదా
అవును పొల్యూషన్ తగ్గింది తగ్గిందని న్యూస్ లో చూశాం
ఊ ఇంకా బర్డ్ సౌండ్స్ ఎక్కువగా వినిపించేవి
మార్నింగ్ అట్మాస్ఫిర్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉండేది
ఉమ్ న్యూస్ చూస్తే కొంచెం ఫీయర్ కూడా ఉండేది కదా
అవును నిజమే డైలీ అప్డేట్స్ ఫాలో చేసే వాళ్ళం
ఉమ్ కానీ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ చాలా హార్డ్వర్క్ చేశారు ఆ టైమ్ లో
వాళ్ళకి మనం ఎప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వాలి
ఉమ్ అబ్సల్యూట్లీ కరెక్టే
లాక్డౌన్ మనకి ఏం నేర్పించిందని అనుకుంటున్నావు
థింగ్ వ్యాల్యూ అనుకుంటున్నా
హెల్త్ ఇంపార్ర్టెన్స్
ఉమ్ కరెక్టే ఇంకా ఫ్యామిలీ ఇంపార్టెన్స్
టైమ్ వెల్ యూ
హ్మ్ కరెక్టే ఇంక ఫ్రెండ్స్ వాల్యూ
ఫ్రీడమ్ వాల్యూ కూడా
హ్మ్ అవును ఇంక బయటకి వెళ్ళడం ఎంత స్పెషల్ అని అప్పుడు తెలిసింది కదా
నార్మల్ లైఫ్ ని మనం అప్పుడు మిస్ అయ్యాము
హ్మ్ అవును ఇంక లాక్డౌన్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ నువ్వు ఏం చేసావు
ఫ్రెండ్స్ ని కలిసాను బాగా తిరిగాము
ఊహూ నాకు కూడా అదే ఫస్ట్ ప్లాన్ గా ఉండింది అప్పుడు
చాలా రోజుల తర్వాత కలవడం ఎమోషనల్ గా ఉంది
హ్మ్ అవును ఇంకా అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా
ఊహూ అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము లాక్డౌన్ కష్టమైన పీరియడ్ అయినా కొన్ని వాల్యూబుల్ లెసన్స్ ఇచ్చింది మనకి
హ్మ్ ఎక్సక్ట్లి హ్మ్ ఇంకా నేనా ఏం చేయలేదు ఖాళీగా కూర్చొని ఇన్స్టా రీల్స్ చూస్తావుంటి నువ్వు
నేను నిన్న ఉంటే వర్క్ అయిపోయాక వెబ్ కెడ్రామా చూస్తా నిన్న
అవునా ఏడ డ్రామా నేమేమి
అది ఓన్లీ ఫర్ లవ్ అని
ఊహూ నేను అవునా అది కొరియన్ డ్రామనా చైనీస్ డ్రామానా
నేను కే డ్రామా అనే అనుకుంటున్నా ఎంఎక్స్ ప్లేయర్ లో అవైలబుల్ గా ఉంది
ఆహా అవునా ఇంకా నీకు ఏది ఇష్టమైన కొరియన్ డ్రామా
నాకు ఫుడ్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ అంటే ఇష్టం ఇంకా లవ్ జీరో టూ నీకు
నాకా ఇం ఇది రీసెంట్ గా చూసిన లైటర్ అండ్ ప్రిన్సెస్ చాలా బాగా నచ్చింది అంతకు ముందు డాక్టర్ స్ట్రేంజర్ చూసినా అది బా నచ్చింది
నేను పర్ఫెక్ట్ం చూడాలనుకున్నా కానీ మన లాంగ్వేజ్ లో లేదు
అవునా నెట్ఫ్లిక్స్ లో కూడా లేదా
అంటే జియో హాట్స్టార్ల్ ఉంది కానీ మన లాంగ్వేజ్ లేదు వాళ్ళ కే లాంగ్వేజ్ ఉంది కొరియన్ లాంగ్వేజ్
ఆహా అవునా ఎప్పుడైనా చూసినావా లేటర్ అండ్ ప్రిన్సెస్ ముందు
అహ లేదు ఫస్ట్ టైం వింటున్నా నేను
ఊహూ అవునా ఇంకా ఈ అవర్ సీక్రెటింగ్ అదా ఎం ఎక్స్
అవర్ సీక్రెట్ చూసాను
హ్మ్ ఆ
అవర్ సీక్రేట్ వల్ల హిడెన్ లవ్ కూడా చూసాను తందే హిడెన్ లవ్ కూడా బాగుంది
అవునవును అప్పుడు అది చాన ఫేమస్ అయిపోయింది కదా ఆ డ్రామా కానీ చూసేకి ఆడలేదు తెలుగులో అందుకని నేను యూట్యూబ్ లో ఎలిమినేషన్ పెడతారు కదా అవినింటి
మళ్ళీ నెక్స్ట్ ప్లేయర్ లో ఉన్నాయి అన్నీ
అ ఇది కొత్తగా ఒక రీసెంట్ అవునవును ఇది రీసెంట్ గా ఒక కొరియన్ డ్రామా చూసినాం దాని పేరు ఇఫ్ విషస్ కుట్ కిల్
అంటే అది మనం ఏదైనా కెమెరా రికార్డ్ చేసి విష్ కోరుకుంటే తర్వాత చాలా చనిపోతాం కదా
ఆ అవునను చూసినావా
లేదు చూడలేదు జస్ట్ రీల్స్ చూసా
అవునవును చాల ఫేమస్ అయిపోయింది రీల్స్ లో కూడా అది
అవును కొంతమంది అయితే ఆ యాప్ ని కూడా డౌన్లోడ్ చేశారు
ఆ ఉంది ప్లే స్టోర్ లో నిజంగా కానీ అది రియల్ గా చనిపోము కానీ అట్లా తీసినారు స్టోరి
జస్ట్ఆ
మ్మ్ హ్హ్ ఇంకా స్క్విడ్ గేమ్ చూసినావా
ఆ స్క్రిట్ గేమ్ నా ఫేవరెట్ చాలా బాగుంటుంది
అవునవును త్రీ సీజన్స్ చాలా బాగుంటాయి బోరు కొట్టదు
చాలా బాగున్నాయి ఆ అవును ఆ గేమ్స్ చూడడం చాలా బాగుంటాయి
అవునవును సరే అయితే తినేసి మళ్ళీ చేస్తాను
అ సరే
సరే అయితే బాయ్
బాయ్